హలో
హలో
హలో
హలో
వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుఉంది అండి మీకు
ఆ వినిపిస్తందండి
చెప్పండి వర్క్ అయిందా
హమ్ అయ్యింది మీకు మళ్ళీ ఎప్పుడైనా టైమ్ ఉంటే చూపిస్తాలేండి నా ప్రాజెక్ట్
నా పెద్ద పెద్ద గ ఏమి ఉండదు అనుకుంటున్నా కానీ మీ సంతోషం కోసం చూస్తాను
ఫస్ట్ టైమ్ అండి నా సొంతంగా నేను చేసిన వితౌట్ ఎనీ వన్ హెల్ప్
మోగితే ఐ
మిగతాది సార్ వాళ్ళు చెప్తే ఎవరన్నా చేస్తే చేసేదాన్ని ఇంతవరకు నా ఓన్ గా నేనే ఏం చేయలేదు
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో కూడా మెటా ఎ ఐ హెల్ప్ చేసింది కదండి
అది హెల్ప్ చేసినా హెల్ప్ చేసినా ఓకే అందరూ అలాగే హెల్ప్ చేయడం వల్లనే చేస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద కోడర్స్ అయినా అలాగే వేస్తారు వితౌట్ హెల్ప్ తో ఎవరు చెయరు కానీ ఆ హెల్ప్ గు లేకోకుండా అంటే వేరే వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకోకుండా మో న్నా నా ప్రాజెక్ట్ నేను ఓన్ గా చేయడం ఇదే ఫస్ట్ ముందు నాకు ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ కూడా మా క్లాస్ అబ్బాయి ఇచ్చినడు వాడు చేసిన ప్రాజెక్ట్ నాకు ఇచ్చిండు
ఆహా హా
అప్పుడు నేను వేరే వాళ్ళ తీసుకోనండి
మొత్తానికి డెవలప్ అంటారు
ఇది నా కోసం చెయలేదు నా ఫ్రెండ్ కోసం చేసా కానీ కానీ తనకి ఈ ప్రాజెక్ట్ వద్దంట ఎందుకంటే నేను దీంట్లో ఎక్కువ అన్ని ఫ్యూచర్స్ పెట్టేసిన బ్యాక్ కెండు కూడా యజస్ చేసినా వాళ్ళు ఈసీ కాబట్టి వాళ్ళకి బ్యాక్ హ్యాండ్ ఇంకా చెప్పలేదు జస్ట్ ఫ్రంట్ హ్యాండ్ తో ఉతావు కొంచెం చేయమనింది కానీ నేను బాగుంటుంది లే అనేసి చాలా అన్ని పెట్టేసిన బ్యాకండ్డ్ కూడా యూజ్ చేసిన ఫ్రేంటెన్ ఒక్కటి కావాలంట సెంటెన్ లో ఏముంటందింటే లైక్ నార్మల్ పేజ్ లాగా ఉంటది డేటా మొత్తం ఏమి స్టోర్ కాదు. దీంట్లో మాత్రం డేటా స్టోర్ అవుతుంది.
తమరికె రాదంటే ఇంకోరికి హెల్ప్ చేయాలనుకున్నార
అంతే అండి
ఉహ్ నిర్మల నుంచి వెల్పోతున్న దర్ ఏవరు అండి అది
అడుగుతారండి హెల్ప్ ఎందుకు అడగరు మాకు కూడా వచ్చండి అంత ఇంతో మళ్ళ అంతేం కాదు
హ్ హు అడిగింది అమ్మాయండి
అవునండి.
అ
మంచొళ్ళు అండి అయితే
అబ్బాయి అడిగనా చేస్తామండి
మేమ హస్బెండ్ ప్రతి మంటూరు అండి
ఆహా అనారు అండి
హమ్ ఏమోలేండి నాకు ఎందుకు మీరు మీరు చూసుకోండి
హ్ సరే అండి అవును ఏం తిన్నారండి మీరు అది చెప్పట్లే
నా ఫేవరెట్ అండి. ఏంతో తెలిదు గానీ
తెలీయాదు అండి నాకు ఏం తెలుస్తాది మీ ఫేవరెట్ నాకేం తెలుస్సది అండి మీ ఫేవరెట్ ఏందో
ఆహా మీ ఫ్రెండ్ ఎప్పుడు చెప్పాలే
నా ఫ్రెండ్ నీ ఫేవరెట్ ఎందుకు చెప్తారండి
ఎందుకంటే మీ ఫ్రెండ్ నేను
హ్
కొంచెం డేప్తుగా ఉన్నాం అన్నమాట
అంటే
రిలేషన్షిప్ లో
సరే అండి మంచిది
సో మీ ఫ్రెండ్ ఏమన్న చెప్పి ఉంటాదేమో అని
లేదు ఏం చేప్పలేదండి
సరే ఏమేం ఏమేమి తీసుకొస్త ఉన్నారు ఇంటి నుంచి హాస్టల్ కి
నువ్వుల పిండి
ఉమ్
శనక్కయల కారం
ఏంటి
చెనక్కయల కారం
కారమ్
పొడి పొడి
హా
తర్వాత బాదం పిస్తా అవి నార్మల్ గా కొనేటివి
ఉ
ఆండు గ్రౌన్ నట్సు చెనక్కాయ్లి
ఊ
ఇంకంతే అండి
ఫ్రెండ్సుగ్గుడా ఇస్తరా
నేనే దింటా
ఆహా ఎందుకండి అంత షెల్ఫీస్ మీరు
ఉండల్లండి కొంచం చాలా పక్కగున్నా
ఊహూ నేనాయిల్ పెట్టక టూ వీక్స్ అయిందండి నా తలకి ఇప్పుడు వెడుతున్న
ఊహు వర్కైపేయిందండి
ఐపేయిందండి
ఎగ్జిక్యూట్ అయ్యిందా ఇంకా పెండింగుందా
ఫ్రెంటర్నేమో వొచ్చేసిందండి బ్యాక్ డన్ నేనూ ఇంకా మెయిలిచ్చి ఎవర్ది ఏం చెయ్లేదు అది రేప్ చూస్ స్తా రేపీవ్నింగ్ అలా చూస్తా నాకిప్పుడు ఓప్క లేదండి కాళ్ళ్ నొస్తున్నాయ్
సరే అండి
అంటే అది ఎర్రర్ కాదండి వార్నింగు రెడ్డు కలర్ లో వొస్తే ఎర్రరు అదీ ఎల్లో కలర్ లో వొచ్చింది ఎల్లో కల్లరంటే వార్నింగు నాట్ ఎర్రర్ నేనింత సేప్ ఎర్రర్ ఎర్రరు అనుకుంటాంటి నాకేం దెలుసు మట్టిబుర్ ఏడు ముద్ర
సీర్యస్సీ
అంజెప్ చార్జీ పెట్ని అడుగుతే అది దట్ ఈస్ నాట్ ఎ ఎర్రర్ ఇట్స్ వార్నింగ్ అని జెప్య
అలాంటప్పుడు సిఎస్సి ఎందుక్ జాయిన్ అయ్య
తెలీదండి నాకి నాకి అస్సలూ ఈ టెన్త్ అయిపోతానే అది పాలిటెక్నిక్ ఉందని కుడా తెలీదు నాకి అసల్ టెన్త్ లో ఏం కోర్సులుంటాయొ గుడ దెలీదు పబ్లిక్ ఎగ్జామ్ టెన్తు ఎగ్జామ్స్ అయిపే అసల్ నాకేం తెలీదండి అసలు కానీ సాఫ్ట్వేర్ అంటేచిన్నప్పుట్నుంచి ఇష్టం కాని ఎట్టి ఇష్టమో దెలీదు ఎందుకిష్టమంటే దాంట్లో ఏంటుంటయో తెలీదు ఏం కోర్స్ చేయాలో తెలీదు ఏం జేయాలో తెలీదు కానీ సాఫ్ట్వేర్ అంటే ఇష్టం చిన్నప్పును ఏం లా అండి ల్యాప్టాప్ ముందర నొక్కుంటా కుచ్లోడం అంటే ఇష్టం నాకి అదే అనుకున్నా ఇప్పుడు దెలుస్తాంది రియాల్టీ
ల్యాప్టాప్ ముందర నొక్కుంటా కూర్చుంటే చాలు శాల్రీ మాత్రం ఎక్కువొస్తది అని ఎక్స్పెక్ట్ జేసేదాన్ని
సంపాదించ్చండి
అది కూడా ల్యాప్టాప్ కూడా ఈ ఫోర్ ఫింగర్స్ కి రింగ్స్ పెట్కొని వొ తే బల్లే ఉంటుంది ఖచ్చితంగా అది రీక్రియేట్ చేస్తాను నా కళ
ఆల్ ది బెష్టండి
థ్యాంక్సండి
ఇంగేంటండి విశేషాలు
సొప్పలండి పొద్దన్నె చర్చికెళ్ళళ్ళ నేను అందుకి ఇప్పుడు ఆయిల్ బెట్టుకుంటనా
ఉమ్మ్ పొద్దున నేను కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలండి
అవునా మధ్యాహ్నమా మీరు బయలుదేరేది
రెండు గంటలకి ట్రైను ఉందండి
ఉమ్మ్ మీ గూట్లనే ఉంటందా అండి ట్రైన్
లేదండి గుత్తికి రావాలి
ఓ
రెండు నుంచి ఖాళీనేనండి
అంటే
రెండు నుంచి ఖాళీగానే ఉంటయా
ట్రైన్ ఖాళీగా ఉంటదా
కాదండి ఆ ట్రైన్ కూడా ఖాళీగానే ఉంటది
ఆ
మీ ఫ్రెండ్‌ని ఫోన్ చేయమండి రెండుకాల
ఎందుకండి
బోర్ కొడతాదండి
ట్రైన్‌లో వినిపిదండి వాయిస్
ట్రై చేద్దామండి లేదంటే చాట్ చేయొచ్చు లేదంటే తనని పడుకోమని చెప్పి ఇంక నేను సాంగ్స్ వింటా అండి
మ్మ్ఉమ్మ్ లేదండి వచ్చే లోపు లేట్ అయితుందో ఏమో చూడాల్ల
పర్లేదండి వచ్చిన తర్వాతే చేయండి
ఉమ్ సరే అం ఏం మాట్లు ఉంటాయండి మీకంతగా
నన్నే ఏముంటాయండి బిజినెస్ అనమాట
ఆ
మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము
ఏముంది
ఆ అవి అంటే ఇంట్లో గొడవలని
ఓకే
ఉమ్మ్ అందరి గొడవల్ని మా గొడవలు అనుకొని ఫీల్ అయి
ఆహా
గొడవ పడతా ఉంటాం
అవునా
ఆ ఎక్కడెక్కడ ఏం పాయింట్లని నోట్ చేసుకొని
ఉమ్మ్
అవి ఆ పాయింట్స్‌ని అమ్ముతా ఉంటామండి
ఉమ్మ్ మీరు ఆయిల్ దెచ్చుకుంటున్నారా అండి
ఆ కొంచెం తెచ్చుకుంటున్నా అండి నా ఫ్రెండ్ ఇస్తా అనింది
ఆయిల్ కాదండి మీ అమ్మగారు ప్రిపేర్ చేసిన ఆయిల్
అదే అండి అదే స కొంచమే చేపిచ్చా అండి
ఎందుకంటే
ఆహ్ హా ఆల్రెడీ ఉంద అనుకుంటా అండి లాస్ట్ టైం కడ
అహా హా
అలాగో మా ఫ్రెండ్ ఏదో ఆయిల్ ఇస్తాండి
అది ఆయిల్ కాదండి సిరప్ సీరమ్ లైక్ అది ఇది కాంచిన ఆయిల్ల్లో మనం ప్రిపేర్ చేసిన దాంట్లో మిక్స్ చే చేయాచో లేదో తెలీదు నార్మల్ కోకోనట్ ఆయిల్ ఉంటాయి చూడండి పారాషూట్
అవునండి
దాంట్లో అయితే మిక్స్ చేయొచ్చు
డైరెక్ట్ అప్లై చేసుకోకూడదా అండి
డైరెక్ట్ అప్లై చేసుకోకూడదండి అది కూడా ఎక్కువ మిక్స్ చేయకూడదు వన్ ఆర్ నాట్ టూ డ్రాప్స్ అంతే
అర్థమావుతుందండి
ఎక్కువ చేస్తే ఉండేది కూడా పోతుందండి
ఇప్పు
మనకి ఎంత పడుతుందో అంతే వన్ ఓర్ టూ డ్రాప్స్ అయినా చాలా మందికి వంటలేదన్నారు మీరు ఒకసారి ట్రై చేయండి ఓ వన్స్ వయస్ కల్లా ఒకటి రెండు సార్లు కల్లా ఉండకపోతే వదిలేయండి మళ్ళీ
చూద్దామండి
అదే అండి ఓ ఆ వంటకపోతే మళ్ళీ మానేయండి ఇంకేం వాడొద్దు
సరే ఐతే
ఇంకేంటండి
ఇంకేమంటారండి
మరి